పోద్దాం మొన్న తీసుకున్నావు కదా కోటలు పడుకుంటావా అవి బాగున్నాయి లేదా
హ్మ్ స్మైల్ బాగా వచ్చింది నాకు ఆ రోజు
నేను ఏంది ఫోటోలలో ఒకలా ఉంటా ఇక్కడ బయట ఒకలా ఉంటా కదా
నేను
నువ్వు అట్లేం పెద్ద వేరియేషన్ ఉండదు నాకు వేరియేషన్ ఏమీ అనిపీయదు
నీకే నా కని లేదే
లేదు
ఫొటోస్ లో కొంచెం దగ్గర నున్ చూసినట్టు ఉంటు అంటే కొంచెం లడ్డుగా కనిపిస్తావు ఇంకా రియల్గా అయితే కొంచెం చాలా సన్న కనిపిస్తావు అట్లనా
అట్లే యేంకాద ఫోటోలను ఇంకా దరిద్రంగా కనిపిస్తుంది డైరెక్ట్ కొంచెం మరీ అంత ఉన్నాని అనిపిస్తుంది
ఒక్కొక్కసారి నీ ఫోటోస్ ఎంత బాగుంటాయి తెలుసా
ఏది బాగుంది అసలు నా గుర్తు కూడ లేదు బాగుండ ఫోటో
హ్మ్మ్
ఒకటి చెప్పుదున
హ్మ్
చనువు ఎక్కువైతే చులకన తప్పదు దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు దేవుడిని నమ్ము దగ్గ దేవుడిని నమ్ము దగ్గరకు తీసుకు కుంటాడు మనిషిని నమ్మకు వాడుకుని వదిలేస్తాడు
ఇది నిజం
ఎంతంటా
హ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ కళ్ళ చూసి కళ్ళలో మనసుకి హలో
హ్మ్
మదర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ క్రియేషన్ బికాస్ ఇన్ ది సెల్ఫిస్ వర్ల్డ్ షీ ఈస్ ద ఓన్లీ వన్ హూ ఆల్వేస్ వంట్ టు సి యూ హ్యాపీ వావ్ అనుందా ఇంటి కాడునప్పుడు మరి ఇంత లేదు కద నాది పేరగల కదా కటింగ్ అప్పుడు
హు హ్మ్
ముంది టాపిక్ అబౌట్ లవ్
ఉమ్
నిద్రొస్తా ఉంది ఫుల్ల్గా
ఎట్లైత్ మాట్లాడి పడుకున్నామా
హ్మ్
నీతో మిగిలిన ట్విస్టులు నేన్ ఎట్లా వేస్ట్ చేసి పడుకున్నాన లేక అట్లే ఉన్నినా
మరి రేప్ చేద్దాంలే టైం ఉంది గానీ
సర్లే ఇంక అట్లే తీసుకుంటా యే తీసుకుంట లేకపోతే ఇంకా లైట్ అంతా ఏం చేయలే పోతే పోనీ హమ్
ఏమీ
మీ తమ్ముడు నల్లగ అయినాడు సామీ ఆటంటే నాయనా
వాడు ఇంట్లో ఉంది తిరుగు తా అంటాడు అందుకే బయట ఉంటే బా
మా పాప లిఫ్ట్ చేయట్లే స్వామి గోరంగ ఉంది మామూలుగా పెదాలు చటున్నాయి ఒకటి భయంగా ఉంది భయం వేసింది నాకు అంతా కోలిగేటేనాయె ఈ ను ఏదో రీల్ పెట్టిన చూసినావ ఒక పాపది సేమ్ ఆ పాప ఈ పిల్ల ఒకేలా ఉన్నారు కధ
అర్థం కాల
ఒ పాపది రీల్స్ పెడ్తవు కామెడీ
ఆ తెల్సు లే పిల్ల బేబి
హ ఢిల్లీ బేబా
ఆ పాప పేరు సింధు బేబీ
మ్ హు అవునా గురళ రాజ న
నీలాకి ఇట్లా సినల్గా కంటే ఆ పాపు చలా వెస్టన్ే బాగుంటాయి బట్ మాకట్లా సెట్ అవ్వవు
హు అవును చిరానందరూపహ శివోహం శివోహం ఇది చదువుకో రోజు మంచి జరుగుతాది అంట నిజంగా శవున్ అదంది శిగున్ సూత్రం స్వామి అదే స్ూత్రం స్ూత్రమా అదే శ్లోకం
హు
శివానందూపః శివోహం శివోహం ఆ హ ఆ హలో చెప్యా ఇది ఒక ట్యాబ్ వచ్చిందా ఏదో ఇన్స్టాగ్రామ్ లో చుసి పెట్టినారు ఎక్కిచ్చిన ఆప్ లో మాములుగా ఫోన్లు బై చేయొచ్చు కదా
ఓ
ఎంత ఘోరం అసలు ఎంత ఘోరం తెలుసా అంటే ఎట్లని నాలుగు వేలు పోతుంది ని ఫోన్ నాదైతే ఎనిమిది వేలు పోతుంది మ్ హు అయితే బెటర్ ఏ రెజూమ్ చేయిించుకోవాల ఎవరితోన్నా రేపు గుర్తి
ఓ
ఖచ్చితంగా చేపించుకోవాలా మళ్ళీ కష్టము అవుతుంది పాండురంగనాథ మురళి నాద వేణుమాదవ్ మీ గౌరవం పోయే ఐదు అలవాట్లు ఎక్కువ మాట్లాడొద్దు మౌనాన్ని గౌరవాన్ని
ఎక్కడ రాశారు అవన్నీ
కోపం అదుపులో పెట్టుకో ఒక క్షణం కోపం జీవితాంతం పశ్చాత్తాపం ఇతరులకు ఇతరులకు తక్కువగా అంచనా వేయొద్దు గౌరవం ఇచ్చబడే గౌరవం పొందుతాడు ఇచ్చే ఒకే ప్రతి మాటకు స్పందించద్దు మౌనం చాలా సార్లు సమాధానమే ఇతరుల తప్పుల మీద నవ్వద్దు అది నీ స్ స్థాయి తగ్గిస్తుంది ఎస్ ఆ అదే హలో
ఊ
హ
టైమ్ కి నిద్ర పోయి నిద్ర పోయి ని నిద్రొస్తోంది
అదే అదే అర్థమైంది నా గూడ వస్తాంది కానీ పడుకుంటే నిద్ర రాదు టైం బాగా అవుతుంది
రేపు మాట్లాడదాంలే మిగిలినవి
హఉ ఉ
ఇది ఒక్కటి అయిపోజేసి రేపు మాట్లాడతాంలే టైం ఉంటుంది కదా
సరేలే నేను ఏమన్నా ఇప్పుడు నీకి
నేనేమన్లే ఏంటి పెట్టావే
అహ అహ్ నేను కాళ్లు దగ్గరగా పెట్టి నడుస్తాన లేద్ లేదా నార్మల్గా పెడుత
బాగుంది కదా ఈ ఫోటో కూడా
నేన్ ఫేస్ చూపించింటే ఇంకా బాగుండేది ఆ అహ్ అ
మళ్ళీ నువ్వు చెట్టు దగ్గర మీ ఊర్లో ఎవరు ఫోటోలు తీసినారు దాంట్లో కూడా అంతే మొహం అడ్డం పెట్టుకుని ఒక ఫోటో అది కూడా సిగ్గు పడేది భలే ఉంది
ఊమ్ హెయిర్ ఎక్కవుంటే బాగా కనిపిస్తా నేను కదా
ఆ
ఎందుకిలాఏసావ్ తిట్టా నా కొడుకుని
చెప్పిన మాట విను
అదే బాధ ఇప్పుడు
ఉమ్
పొయినసారి కూడా మొన్న హెయిర్ బాగున్నది ఊరికి పెంచుంటే బాగుండేది అల్లరి అయింది అది ఇంగా పెరుగుతది ఇంగ అయిపోయింది పెరిగింది కూడా కదా ఎలాగో
ఊ
ఉ హు హు ఉ మురళి నాద వేణుమాధవ
టైం అయింది ఇప్పుడు
కజ్జేయలా
హ్మ్ నార్మల్ కాల్ చెయ్ నేనొస్త
యాడికొచ్చావ్
లేదులే బడ్స్ నీ దగ్గరున్నాయి ఫోన్ చెవ్లో పేట్టుకొన మాట్లాడలేకున్నా వేడంతా మొహం తలుగుతాంది పింపుల్స్ అంత రావు ఓకె
నార్మల్ ఫోన్ చేస్తా
ఆ రెండు నిమిషాలు తర్వాత చేయ్ ఆ
ఏ
వాష్ రూమ్ కొల
సరే సరే
హ్మ్
నువ్వే చెయ్ వచ్చాక
హ్మ్ సరే